హలో ఆ నమస్తే మేడం బాగున్నారా మేడం
బాగున్నామండి
ఏం చేస్తున్నారు మేడం వర్క్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి
ఏం చేస్తున్నారు మేడం.
ఏం లేదు మేడం ఇప్పుడే టీ తాగుతున్నాం అండి.
ఆ ఆ
ఛాయ్ ఛాయ్ తాగారండి మీరు
ఇంకా లేదు మేడం ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం లేట్గానే తాగుతాం మేడం మేము
అవునా అండి మీరేం ఛాయ్ తాగుతారండి పీన్ ఛాయా
మేమా జెమిని జెమిని జెమినీ చాయ మేడమ్
జెమినీ చాయ పత్త వాడత
ఆ అదే ఆ ఫ్లేవర్ అంటేనే ఇష్టం మేడం మాకు
మాదే అండి మా జేమిని చాయపత్త అంటే చాలా ఇష్టం అండి పాలల్లో వేసి చేసుకుంటామండి బాగుంటంద ఆ అవి ఇలా చేస్త చం కొంచెం అల్లం
అన్నీ వేసి అదే చేసుకుంటాం మేడం
మాగూడా చాలా ఇష్టం అండి అసలా బాగా మా సాయ సాయంత్రం నాలుగ అయితే తాగుతాం మేడం మైండ్ కొంచెం రిఫ్రెష్గా తాదా అని
మా వారు మా సార్ అయితే ఎం తాగరు
పొద్దున కొంచెం తాగుతాము అండి అట్లా
హ్మ్
ఆ
ఏం చేశారండి ఇంట్లో ఈరోజు కర్రీ
ఈ రోజా మేడం ఈరోజు రసం చేసాను మేడం
అవు
ఇదే వ్రతం చేసి
రసం అంటే ఏ దెన్తోని చేస్తరండి ఉహు
ఉమ్
రసం అంటే చింత చారుతోనా దేనితో చేస్తరండి?
టమాటా పల్లెతోని మేడం
సమా ఉంది.
ఆ టమాటా పండ్లు రసము, అదంటే మా వారి మా సార్కి చాలా ఇష్టం.
అవునా అండి అది ఉడకబెట్టి చేస్తరా అండి? ఎట్లా చేస్తరు మరి దాన్ని ఎట్లా అంట ఆ
ఒకవేళ టమాటాలు పచ్చిగా అలా ఉంటాయి కదా కొన్ని కొన్ని
అవును మేడం
పచ్చిగా అలా ఉన్నప్పుడు ఏముందంటే ఉడక పెడతాను మేడం.
ఓకే అండి.
లేకపోతే ఎర్రగా ఉండి, దోర దోరగా అలా ఉంటే టమాట పళ్ళు కోసి సన్నగా
అవునా
ఒక క్లీన్ శుభ్రంగా కడుక్కొని టమాటా పళ్ళు కోసేసి ఒక డబ్ర లో వేసిస్తాను మేడం
అవునా అండి
దానికి తగినంతా కొం చింతపండు దానికి తగినంత కొంచెం ఉప్పు
అవునండి
కు వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాన పెట్టేస్తాం మేడం
పది నిమిషాలు నానబెడతారండి చింతపండుని
ఆ చింతపండు, టమాటా పళ్ళు, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసుకొని
అవునండి టమాట పండు నానబెట్ త రండి టమాటాలు నానబెట్టరు కదా అండి
ఆ నాన పెడతారు మేడం ఉప్పు పడుతుంది కాబట్టి కొంచెం టమాట్ ట అనేది మెత్తగా అవుతుంది
ఓకే అవునా
ఉప్పు పడుతుంది కాబట్టి కొంచెం టమాటా అనేది మెత్త పడుతుంది మేడం.
అవునా అండి ఓకే ఆహ
అలా చేసేసి ఇం అల్ అలా చేస్తాను అలా చేసి ఇంకా టమాటా పల్లంత మెత్ ప్రతిమ వేయను అవి ఉంటుంది కదా మేడం రసం పౌడర్
రసం పౌడర్ ఆవునండి
రసం ప రసం పౌడర్ యూస్ చేస్తా మేడం నేను
అవునా అండి ఆహాహా
అది లేకపోతే ఏమంటారు, మిలియాల పౌడర్.
మిరియాల పౌడర్ ఏ అహా ఏస్తారా మేడం?
ఆ మిరియాల రసం అంటారు కదా
అవును మేడం
అది ఎక్కువగా జలుబు చేసినప్పుడు అందుకు పిల్లలకు
అవును ఉం కష కషాయం లాగా పని చే కషాయంలో కొద్దిగా వే స్తారండి అది వేడి చేసేసి తాగితే గొంతు ఏమన్నా నొ ది తొందరగా క తగ్గిపోతుందండి ఉం ఆ జలుబు అయి న మంచిగా అయితదండి ఏన్న ఏమన్నా ఉం దగ్గు వచ్చినా తొందర తగ్గిపోతుందండి మీరు మిరియాలతోనే డికాషన కషాయం లాంటివి చేసుకొని పనిచేస్తుందండి అది అవునండి అది అది రసంలో వేసుకున్నా మ మంచి టేస్ట్ గా మంచిగా మ బాగా నోరికి టేస్ట్ గా అనిపిస్తధండి ఉం అల్లమ్ కూడా అండి ఉం అల్లం కూడా గొంతుకి కొంచెం ఆ దగ్గ వచ్చినా మ అళ్లా వేసుకొని తాగితే ఆ ఛాయలో అన్న డికాషనలో అన్నా కొంచెం కా కషాయంలో అన్నా తాగితే మంచి గొంతు నొప్పులు ఉన్నా ఏమన్న ద ఈ వర్షాకాలం వాటర్ అ నీళ్ళు తాగితే ఇప్పుడు జలుబులు అయితున్నాయి కదండి గొంతు పట్టుకుంటది అలాంటివి రాతే తొందరగా తగ్గిపోతుందండి అలాంటి బయట టాబ్లెట్లు వాడడం వల్ల ఇంకా హెల్త్ ఆ ఆరోగ్యం కరాబ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అలాంటివి తాగుతే చేసి ఏమన్న గొంతు నొప్పులు తొందరగా తగ్గిపోతాయండి మీరు మిరియాలు అల్లం కొంచెం వేసుకొని తాగడం అ గు ఇన్ఫెక్షన్ ఏమన్నా నొప్పు ఉంటే తొందరగా కంట్రోల్ అవుతద అండి
అవును అవును మేడం అవును మేడం మేము అలా కషాయం అయితే ఇప్పటి వరకు కూడా ఏం చేయలేదు లేదు లేదనకుండా ఇ టీ లో ఎక్కువగా వేసుకోవడం అయితు నా కొంచు పియాల ఉంటే ఆ చాయలో అల్లం వేస్త
మేము కూడా ఎప్పుడన్నా మా పిల్లలకు అయితే ఆ చెప్పండి మేడం
ఇంక ఈ మీరియాల రసం చేస్తాను మేడం జలుబులుతో అంతుకుంటాయి కదా అప్పుడు
అవును ఉం మేం కుడా ఉం అట్లా గొంతు నొప్పి వస్తే మిరియాలతోని డికాషన్ పెట్టుకొని తాగుతాం మేడమ్ టూ టైమ్స్ తాగితే గొంతు ఆ గొంతు ఫ్రీ అయిపోతది మేడం మళ్ళీ వాయిస్ మంచిగ అయితది కొంచెం దగ్గు అన్నది కంట్రోల్ అయితది మేడం ఉం అప్పుడప్పుడు మేమ్ ఇంట్లో అప్పుడప్పుడు చేసి మా పిల్లలకి కూడా మా అట్లనే ఇస్తాం మేడం ఎక్కువ మ టాబ్లెట్లు వాడడానికి ప్రయత్నింఛం మేడం అలాంటి అంటే ఎక్కువ ఆ మన ఇంట్లోనే ఇట్లా అలాంటి వచ్చినప్పుడు మనమే రెడీ చేసి తొందర తగ్గడానికి అది తులసి ఆకు కూడా ఇట్లా నమిలితే ఆ దగ్గు అని పోతది మేడం దాంట్లో వెళ్లిపాయ వేసుకొని చిన్న పిల్లలకి దగ్గు వస్తే మందు పోయొద్దు మేడం అలాంటి చిన్న ఒక రెండు డ్రాప్స్ రెండు చుక్కలు వేసి రో ఒక రెండు చు స్పూన్ తోని రెండు చుక్కలతోని వెల్లిపాయ తులసి ఆకు దంచి రసం తాగిస్తే తొందరగా పిల్లలకి దగ్గు క తగ్గుతాది మేడం ఆ ఒక ఐదు సంవత్సరాల పిల్లలకైతే తే అది మంచి మందు లాగా పని చేస్తాది మేడం తొందరగా ఒక మూడు పూటలు పోసి కుంటే ఆ స్పూన్ తోని మూడు పూటలు తాగుతే మనకైనా పిల్లలకైనా తొందరగా దగ్గు
ఎవరికైనా హెల్త్ హెల్త్నే కాబట్టి మనం బాగుంటే మనం పిల్లలని బాగా చూసు కొగలము
ఆ మేడం
ఆ అలా మే మీరు ఎలా చేస్తారు మేము ఎలా అంటే ఆ అది సోంపు ఉంటుంది కదా సోంపు
ఆ సోని అవును సోంపూ అవును అది కూడా అజీర్తీ అయినప్పుడు వాము ఆ సోంపు ఏమన్నా డయాష్ కడుపులో అజి తీ అయినప్పుడు అది కొంచెం తింటే తొందరగా జీర్ణం అయితుంది
దగ్గు ఎక్కువగా వస్తే మా మేము ఎలా చేస్తాము అంటే ఒక తమలపాకు ఉంటుంది కదా ఆ తమలా పాకు తీసు కొనేది కొంచెం ఒక అరస్పూన్ వరకు ఇ వాము వేసుకుంటాం ఉండడం దాంట్లో
వామా కూడా దగ్గు తొందరగా కంట్రోల్ చేస్
ఆ వామ్ వేసుకని ఒక టీ స్పూన్ హనీ హనీ తేనె వేసు
ఆ తేనె కూడా వేసుకుంటారు అవును మే
ఆ తేనె వేసుకొని అవి మూడు కల్ కలిపేసి తమల పాకు చుట్టేసి అది నమిలేేస్తాం
అవునా ఆ మీము ఏమో మా పొద్దున్న లేసి ఆ
అలా నమిలే వాళ్ళ ఆ అలా నమలడం వల్ల పిల్లలకి బాగా అవుతుంది మేడం చిన్న పిల్లలకి మా మా బాబుకే ట్రై చేశాను మా ఆడపడుచు చెప్పింటే ఒకసారి
అవునా మేడం మేము మా మా పిల్లలకి దగ్గు వస్తే పొద్దున లే బ్రెష్ లేవంగానే మొహం కడుకున్న వెంటనే కొంచెం ఒక స్పూన్ వామ కొంచెం నామలమని దాని రసం మింగితే అట్లా కొంచెం దగ్గు కంట్రోల్ అయ్యడానికి టై అయింది మేడం అట్లా పిల్లలు అట్లా ఒక మార్నింగ్ ఒక పొద్దున రోజు రోజు అట్లా ఒక ఐదు రోజులు తినేసారు ద దగ్గు కంట్రోల్ అయింది మేడం
ఆ అవున అవును మేడం పిల్లల హెల్త్ చాలా ముఖ్యం మనకి
ఉ అవును మేడం పిల్లలు ఇప్పుడు జలుబు అయిన దగ్గు గ్గ వచ్చిన ఏమి వచ్చినా జ్వరం వచ్చినా బయట టాబ్లెట్లు మింగుతంటే వాళ్ళు ఇప్పుడే ఆ టాబ్లెట్ల అలవాటు పడు పోతే ఫ్యూచర్ లో ఇంకా ఆ అందుకనేసి అవి కొంచెం అవాయిడ్ వాటికి దూరంగా ఉంచు చాలని ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పిల్లలకి మంచి హే మంచి ఇట్లా ఏమంట టారు మేడం వీటిని ఆ ఆరోగ్య పరంగా మనం ఇప్పుడే మంచి వాటిని తొందర మనమే తగ్గించుకోవడానికి ప్రయత్ పించలే మేడం బయట చూ తండ్రు కదా మేడం అవి ఆ హెల్త్ జ ఆరోగ్యం కరబవుడు హాస్పిటలలో ఉండుడు కొంచెం ముందు నుండే మన పిల్లల జాగ్రత్త తీసుకోవాలి మనమైన మన పిల్లలైనా కొంచెం రాంగానే జాగ్రత్తగా ఉంట అవి ఇంకా పెద్దగా కాకోకుండా చూసుకోవచ్చు
ఉ అవును మేడం నిజమే ఆ మాట ఉ ఏదైనా హెల్త్ హేల్ త్ బాగుంటేనే మనకి ఏదైనా బాగుంటుంది ఆ ఓకే ఓకే మేడం ఆ ఉంటాను మేడం వర్క్ ఉంది నాకు కూడా ఆ సరే సరే మేడం ఆ